వినిపిస్తుందా అండి
ఆ ఇయనొస్తుందండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇల్లులు ఖాళీగా మా ఇంట్లో లైట్లు వేయ్యమన్నారు
ఆహా ఇంత సేపు కలదండి ఏడైతు ఉందండి
ఇట్లా వాళ్ళు అయితేగా నేను ఇప్పుడే లేచినా ఊకుతున్నాయిగా
అమ్మ ఏంటిే అక్కళ ఏ ఒక్కక్క ఉంటే బాగుంటదా అండి ఐదింటికే ఇల్లు శుభ్రం చేసుకోవాలండి
అట్లాట్ లే ఉండదు లేండి అమెరికా టైమింగ్స్ అనమాట నైట్ వండుకోరు తెల్లవారుజామున అంతా వండుకుంటురు అనమాట
అవునండి జాబులు చేసేవాళగా సి అదే మీర ఏం చేస్తారండి
ఉద్యోగమేనాండి ఏం చేస్తారు ఇంగా
అంతేనా అందరు మీ ఊరు మీ వ అందరు
ఇంకా అవునండి చందమామ మంచిగా ఉందండి అసలు ఆకాశం దగ్గర మేము వెళ్తున్నాం బయటికి వెళ్ళినము పైన చూస్తుంటే చాలా చాలా బాగుంది చందమామ
లేదండి వీడియో కాల్ చెయ్ అండి మీ తెలుసా
అద్దంలా చూడండి మీ మీ ముొఖమే కనిపిస్తుది అదే చెందమామ అండి
ఆ
మీ మొక్కం ఉంది కదా మీ మొక్ ముఖం అద్దంలో చూసుకోండి అప్పుడు చందమామ కనిపిస్తుంది
అవునండి నాకు మీ చెప్పయాక మాకు తెల్వదు కండి మే మా కాడ చి చిన్నగాన వస్తాయండి చుక్కలు చుక్కలు చుక్కలు వైగాాన వస్తాయండి
వర్షము అవునండి మీక్ తెలుసా వర్షం అంటా చుక్కలు లేకపోతే వర్షం వస్తుందంటా మీకు అన్నార ఎవరైనా
అ లే ఏమండి నేను రూడలేదండి చుక్కలు ఉన్నాయండి లైట్గా ఒక్కొక్క ఆడ ఒకటి ఒకటి రెండు మూడు ఉన్నాయండి
మకి ఎలా గాలి దగాల వాడత వస్తుందండి వర్షం వచ్
మామిడికాయలు పడతాయో అండి మీకు తెల్లారక మామిడికాయలు పడతాయో
అండి మీకు మా దగ్గర అరటికాయ చెట్టు ఉంటది ఉ కింద పడ్డదండి కోతుల వల్ల
ఎట్టండి తింటారా పారేస్ తరా అండి
టమండి పారేస్తారా అండి పెద్ద కాయ చెట్టు పెద్ద చెట్టు
అవునండి లే దేవుడి కాయలు కా క మంచిదే లే కోతి తెెంపుతే మంచి చిరే ఆంజనేయకా ఆంజనే
ష్టం అనమాట ఆంజనేయ స్వాములంటే హనుమాన్ చాలీసా రో
మేం నెల నెలా పోతమండి హనుమాన్ లు మా కాడ సు ఓర్ నన్నెవర్ టిఫిన్ బో పాయసాలు పెేడతారు పొంగలు పెేడతారు అన్ని రకాలు చేస్తారు గుళ్ళల, నెలకి మూడు రెండు స ఒకసారి వ వస్తుదఅండి మాకు డే ఎట్లా ప ఆ అదేట్ల ప్రకారం వస్తుంది దండి ఇర ఐదో తారీకుు వస్తే పో వచ్చే నెల పదో తారీఖు అట్ట వస్తుందండి, ఒక్కొక్క ఒక డేట్ని బట్టి ఉంటాయండి ఇరవై వస్తుంది ముప్పైకి వస్తుది, అవునండి బాగారుగుతుంది మాకు ఆయనకి ఒక ఆయన వచ్చి పాటలు పాడతారండి, నలభై క్క పా ఆన్న అమ్మా జయంతికి పాటల అన్నీ పాడతాడండి ఇంకా ఏం
చం పోవాలి ఆఫ ్వర్లు ఉన్నాయంట కదా
అవునండి ఉన్నయ అండి ఇడ ననేే
ప్పులు అంటున్నారు కొనుక్కుంటారా మరి మీరు
మాకు వద్దండి నిన్ననే ముచ్చుకుంగా అండి
అయితే పెళ్ళికి మా పెళ్ళి చె పులు కొనాలి ఒక చెల్లది ఉంది పెళ్లి ఆ పె పోయినాం వంద రూపాయలే అంటండి అక్కడ
బాగున్నాయండి నిన్ననే తెచ్చుకున్నా అండి నిన్న మా ఆయన తెచ్చిందండి అవునండి నిన్ననే మా ఆయన రాత్రే తెచ్చి అండి ఇ రం జాత అంటే ఎండాకాలం అంటే డైలీకి ఒక జత వచ్చిండు ఫంక్షన్లకు ఒక జత తెచ్చిడుండి ఒకటి ఆండ్ర వంద రూపాయలు అంటే ఒకట ఆరు వందలలా ఎత్తు చెప్పులు తెచ్చిండ అండి
అవునండి ఎందుకండి మీరు పట్టుకుంటార అండి
కాదండీ కావాలనే తెప్పించుకున్నా అండి అందరు ఏస్కుర్రని నాప్. కుతేతేయ నే మొత్తుకుట్టే నిన్నదె
నేన్ తెప్పేసాలే ఇగ ఏం కావాలో జెప్పండి మా వేరే వాళ్ళు ఎవరైనా వస్
మావ్ అవున ండి మాకొద్దులేండి మేమ్ తెచ్చుకుట్టా అండి మాక్ కు మా ఆయన మ మాకా ఇ ఇప్పుడేమొద్దండి పెళ్ళున్నది వచ్చే నెల్లో పదో తారీ. మాక్ తెల్సినోళ్ళది మా ఊరోళ్ళది
అవునా అయితే నేన్ రావాలా అండి పెళ్ళికి అన్నం తింటానికి.
రాండి రాండి కాస్ పోన్ లో కార్డు బెడతారా డి అందర్ దూరం రామండి దూరమోల్ల.
ఫోన్ లో పెట్టండి వస్తాను ఏముంది దాంట్లో పాగ్యమా ఏమన్నా మళ్ళ పెళ్లి పనులు గూడ అన్నీ జేస్తాండి నాక్ కు రెండు పెళ్ళిళ్ళ్ జేష్న అనమాట నేను
అవునా మాకు ఐ ఐడు రోళ్ళ పెళ్ళంట మావోళ్ళ అదీ ఇయ్యాలే చెప్పిర్రు ఫోన్ జేసి ముందు రోజే రాండమ్మా అంటే
తాండి
రొండు పెళ్ళిళ్ళ్ జేస్
మ బాబాయ్ పెళ్లి జేష్నా అండి మా అత్తమ్మ వాళ్ళ. కూతుర్ పెళ్ళండి అసలెంత మంది జేష్న గాని నా మాత్రం పెళ్ళి జేసుకోనండి.
ఎందుకండి.
నాకు స మీన్ జూస్ క్ అంటే నాకిష్టం లేదండి ఇప్పుడే పెళ్లి జేయడం మా అమ్మ నాన్నలకి జీతం ఇయ్యాలి నా సగం జీతం మా అమ్మ నాన్నకే ఇద్దామని అనుకుంటున్నా అనమాట.
ఔనా అండి మొత్తమియ్యాలా అం
మొత్తం ఇయ్యమండి మళ్ళ పెళ్లయితే మాది నేనెట్ల తినాలండి మా ఆయన మా పిల్లలు అయందరూ
ఆ మీ వోళ్ళకి ఇచ్చుకోండి.
మీకెందుకు ఇస్తామండి మా అమ్మ నాన్నలకి ఇస్తాము
మీ అమ్మ నాన్న కె ఇయ్యండి ఆళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని సాది పెద్ద చేసి
అవునా అండి నాకు తెలుస్ సండి
మీవి ఎంత చ తినకుండా అయినా చదువిచ్చినంగా అండి మాకు ఒకప్ ఆ
హలో ఇస్తాను కాకపోతే పె ఇల్లు అయినంక వాళ్ళు ఎట్లు ఉంటరో నాకు తెలిదు కదా అండి అత్తల పోరు అత్త చంపిస్తే నన్ను ఇయ్యొద్దు అంటే
అబ్బా అబ్బాయి కి బెట్ పెట్టకుండ అయినా అమ్మాయి కి పెట్టాల ని ముందు నుండీ చేసిన అండి
అవునండి మీకు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలా అండి అండి
ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి అమ్మాయి పెద్ద అండి అమ్మాయి ఇక్కడ ఉండదండి చెన్నైలో చేస్తు చెన్నైలో జాబ్ చేస్తదండి
అవున మరి మీకేం బాదండి చెన్నైలో జాబే చేస్తుంది మీ అమ్మాయి
ఆ వచ్చేది ఆరు నెల్లకి రెండు నెల్లకి అ వస్తదండి రో. దూరం అండి నేనే ఎప్పుడన్న ఓ సూడ బుద్ది అయితే వీడియో కాల్ చేస్తా
ఆ అవునా అండి
వీడియో కాల్ చేస్తే మా చూస్తాం అండి మా నా నా రాదండి మా ఆయన ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్త డండి
అవునా అండి మీకు మంచిదే గా అండి మీ అమ్మాయి
మంచిగా ఉంటది చదువుకోవాలని ఉన్నది జాబ్ వచ్చింది పోయిందండి రాక రాక చెన్నైకె వచ్చ చిందండి
నయమే కదండి నాకు కూడా చెన్నై రావాలని కోరుకుంటున్నా మీ అమ్మాయి దగ్గర నేను ఉంటానండి
ఉండండి మంచిగా ఇద్దరు కలిసి ఉండండి వండుకోండి ఆమె హాస్టల్ ఫుడ్ పడద్ దని కుక్కర్ లో వండుకని తింటదండి
పైసలు అసలు వండుకుంటది బానే గ్రేటే అండి మీరు మీ అమ్మాయి
ఒక్క పూట జాబె గా అండి మధ్యాహ్నం వరకు ఉం
ఇప్పుడు గ్యాసు ల్లేవని అందరు ఇంటి ఇక వస్తు రండి వా వాటర్ క పెట్రోల్ లేదంట అండి బండ్లు మీద పోదామన్నా కూడా ఆఫీస్ కి
అవున మాకేయ అంత లేదండి దొస్తుందండి సీయా
ఆహ
బండి మీదె పోతాడండి మా ఆయన
మా ఇంటి కాడనేమో గిట్ల అవునండి మీకు మోటర్ ఉందా అండి నీళ్లు నీళ్ళ బిల్లు నీళ్ళు ఎట్లోస్తాయి మీకు
మాకు బయటికి తెచ్చుకుంటం అండి
కొవాలి
అవునండి మేము మంచిినీళ్ళు రెండు ఒకొసారి పట్టుకుంటాం అండి తాగ నీల్లోస్తాయి
కేమో పిట్రో తెప్పించుకోవాలన్నమాట మోటార్ లేదు
ఆహా ఎం
బావి మా దగ్గర బావి ఉంది బావిలనె తెచ్చుకోొని బావిల నీళ్ళు తాగుతాం
ఆ ఫ్యాన్లో దాగావ అండి
ఫ్యాన్లోయి మళ్ళ మా అక్కడ పైసలు లేవు కదండి అన్నీ కనం
పడవలేండి వాటరు అవి అన్ని కలుస్తాయి అని మిష
అవునండి
మ్ తండి లే నెదండి
విషెషాలు పండగ వాతావరణం ఎలా ఉంది మరి మెయిన్లీ ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు
తూరండి
అయ్యిందా రసా అవున పూ మా మా దగ్గర బస్సా బియ్యం బస్సా పూలు తెస్తా అన్నారు అళ్తారా అండి మరి మీరు
ఆ దూరం దూరం వసండి దగ్గ
మీరు కరకాంబరాలు అల్లుతరా అండి కరకంబరాల్ పూవ్వులు అల్లడం వచ్చా మీకు
మాకోస్తాయండి మేమ్ కా కుటున్నాయి ఈ మధ్య మా అమ్మాయ్ పోయిన కాంచి నేనె కున్నా యండి
అమ్మ మంచిదే కదండి మీరు వేరే అసలు మంచిగా అన్ని నేర్చు
హు మా అత్తగారికి ఈరోజు చాతగావట్లేదు అని అల్లదండి అంత ముందు,
మీ అత్తా నీ చూసుకుంటారాండి అసలు మీరు మా
ఎన్ అత్తను ఎందుకు చూసుకోమండి ఆమె అయే పోతే నా కాడే ఉన్నామంటాది అయితే
మా అత్తకి అన్నం పెడతారా అండి మీరు సద్దన్నం పెడతారా వే అన్నం పెడతారా
ఉడుకన్నం పెడతామండి చద్ది అన్నం ఎవరు పేడతారండి
ఈ కాలంల అదే లేండి మా హ ఆ ఎందుకంటే అత్తయ్యం పెద్దవాళ్ళు కదండి అట్లా చెయొద్దండి మీరు
అవునండి అలా కొడుకు అయితే తల్లి ఇడిసి పెట్టాడండి పెళ్ళాం వద్దు వ కొడుకు తల్లి కావాలండి
అవునా ఇప్పటికి కూడా నా అండి మీ ఇంట్ల
ఆ ముందు అ ఇంగా అదే అం
అవునండి మా నాన్న కూడా అండి వాళ్ళ అమ్మకు ఈ చీర తెస్తాడు ఆమెకి తెస్తాడు వాళ్ళ భార్యకి
మా నాయినే
మీ ఆయన గూడా అంతేనా అండి
ఆ ఆ వాళ్ళమ్మకేనా నాకైనా ఒకటే
ఇద్దరికి దేస్తాడు అవునా నయమేగా నయమే కదండి మీరు బాగు మంచిదే గదా అయితే
అయ్యప్ప మాల ఏస్తాడు భవాని నా అన్నీ మాలలు వేస్
మీ ఆయన మంచోడేనాండి అండి
మంచోడండి
అంటే మీరు ఉన్నార్ కాబట్టి
మంచోడు కాకుంటే ఎట్ట వెళ్తదండి ఖర్చులు మొత్తం తెచ్చేదే మాయనండి
అవునండి సరేలేండి
ఆ సరే అండి మా వోళ్ళోచ్చారండి మా పిల్లలు ట్యూషన్ పోయొచ్చారండి